హలో
ఏ చేత్తన్నావు రా
ఏం ఉంది ఏం లే రీల్స్ చూస్తానా ఇంస్టాగ్రామ్లా నువ్వు
ఖాళీ తిన్నావా
ఆ తిన్న తిన్న
ఏం కర్రీ
ఏ మార్నింగ్ టిఫిన్ తెచ్చుకున్నాం ఇగ మా చెల్లె ఆలుగడ్డ కూర వడింది రా
అవునా
రేపు మ్యాచ్ ఉంది ఎస్ ఆర్ హెచ్ ఆ పోయిన పోయిన
ఉహు
ఇయాల ఎమ్ఐ వర్సెస్ ఎస్ ఆర్ హెచ్ మ్యాచ్ ఉంది
ఎన్న మయా ఎన్న వా ఇటు సైడు ఎస్ ఆర్ హెచ్ మనదే ఈయాల దడ పుట్టిస్తది ఎస్ఆర్ హెచ్ ఈయాల
సరే చూసుకుందాం ఎమ్ఐ గెలుస్తదో ఎస్ ఆర్ హెచ్ గెలు
ఆ సరే సుద్దామా సరే ఏంట అంటారు రా దాని బాలు ఇక్కడ ఇక్కడ కోట్టి వేరే దేశానికి ఈత్తాలు
ముంబై ఇండియన్స్ ఇండియన్స్ అని అలా ఉంది రా ఎమ్ఐ
అబ్బా ఫస్ట్ ఇక్కడ ఉన్నానోనికి ఈయరాదు అది ఇది గా
వా అరే శ్రీ చూ నాకి ఇస్తే శ్రీ కన్య నీ దా ఇస్ట్ వెల్కే బడ్డది గా మ్యాచ్
యంగ్ యంగ్ గే
తిన్నవా
తిన్నా ఇప్పుడే తిన్నా
కర్రీ
కర్రీ హ ఏ ఆలుగడ్డ
అవునా
ఉహు ఏ టెన్త్ టెన్త్ క్లాస్ బ్యాచ్ అంతా గెట్ టుగెదర్ పార్టీ చేద్దామని అనుకుంటానా
ఆ టెన్త్ అంటే గుర్తువచ్చింది ఇయాల టెన్త్ క్లాస్ రిజల్ట్ గా
ఆ మనయ్ కాదు గదా అలా టెన్త్ క్లాస్ రిజల్ట్స్ ఉ
మధ్యాహ్నం విడుదల అవుతున్నాయా
ఆ
ఉహు మా చెల్లె గానీ స్టాండెడ్ మంచి గా ఉంటంది
మరో మంచిగా రాసి వచ్చింది కాబట్టి భయం లేదు
ఎం భయం మంచిగా సెల్ చూతంది
అదేరా మంచిగా రాసింది కాబట్టి భయం లేదు అంటనా
ఒకఒకరు అయితే కాళ్ళు చేతులు వణుకుతాయి
హ్మ్
ఈ భయ తామాష
అ ఎండలు బాగా కొడతన్నాయి ఎండలు బయటీకి పోదాం అంటే ఎండలు సంపుడూ సంపుతునాయి
కార్లో కాదు అసలు ఇక్కడలా జర్నీ చేయలేం మనం
ఆ
ఏసీలో ఏసీ ఎసుకుంటే కూడా అలాడు వెళ్తున్నాయి కార్లా అంత ఎండకి అంత ఎండకి
ఉమ్
ఏసీల క కార్లో ఏసీ చేసుకుంటూ ఆగడు వెళ్తుంది
ఆ
ఆ
ఎండలు బాగా కొడతన్నాయిగా
ఆ చిన్న ఎండలు కావు
ఉ
చిన్న ఎండలు కావు
చిన్నెండలుగా మరి ఈ ఈ పెద్దెండలే వర్షాలు వస్తానట్టు అనిపితా నోక్కోసారి
ఆ మా సాంద్రం కొ ఒకక్కడ మాకు గాలి దుమ్ము గింట అయింది గాని
గారి దుమ్ము అత్తంది ఉమ్
ఉమ్ మే పే ఎక్కడ టెన్త్ గెట్ టుగెదర్ పార్టీ ఎక్కడ ఏ
ఏమో మరి ఏమో మరి ఇగ ఏమంటారో
ఎవరన్నారు
ఉమ్ వాడొత్తాడు కదా గ్రూప్లో
ఉహూ
ఉమ్ పొద్దు పొద్దున్నే గ్రూపులో వీడియో కాల్ చేతన్నావ్ నువ్వు అంత కాలే అక్కినవా పొద్దున్న
ఆ
పొద్దున్నే వీడియో కాల్ చేతల్లు నువ్వు సాయి గాడు
ఎవరో చెత్తే నేను చేసిన
ఉహూ
నేను ఇట్లా ఓపెన్ చేసిన పది మనం తెలుసుగా ఫోన్ పడ్డమని
ఉహూ మీ డాడీ పోతే ఇక సెల్లు కొడతారు ఇగ
మా డాడీ ఇయాల పోయిండు అటేటునో.
ఉహూ ఉండా అన్నాడు అన్నావు కదారా
ఉంటా అన్నాడు కాగానీ మరి ఎందుకు మళ్ళీ ఏమైంది రేపు ఎట్లాగో వీక్ అవుపోయి కదా
అవును
ఇగ నేను పోతా రేపు ఉంటా రేపు ఒకళ్ళ పోతా మోబాద్ పోతరు కావచ్చు
ఎందుకురో
మా తాతని చూసి మా అమ్మని తీసుకొని అస్తారు కావచ్చు
ఉహూ
నేను పోతగావచ్చుఇగ
నువ్వు కూడా పోతావా
ఇగ అంతే ఏమో చూసుకోవచ్చు మా తాత నైచ్
ఎట్లున్నడట మరి ఇప్పుడు
ఆ
ఇప్పుడు ఎట్లున్నాడటరా
ఇక సర్జరీ చెత్తారు
తిరిగిందా మొత్తానికి.
ఓ ట్వంటీ ట్వంటీలా ఇరిగింది.
ఏం చేయాలి ఏమంటాడు.
కింద బుక్. ఏ ఇప్పుడు ఇప్పుడు గుళ్ళ పని చేస్తాడు తెలుసు మా తాత.
ఆ ఆ.
అయితే ఆంజనేయ స్వామికి బట్టలు దరిత్తారు కదరా అయ్యగారు.
ఆ.
అంటే ఇంకో అయ్యగారు ఉంటాడు మంచిగా అయ్యగారు రోజు ఆయనే వత్తడు.
ఆ.
ఆ అయ్యగారు కొంచెం ఇగ ఆపరేషన్ అయతే వేరే అయ్యగారు వచ్చిండు నల్లయ్య గారు అనే టైనే.
ఆ.
అయినా మంచోడు కాదంట.
ఆ.
ఆంజనేయ స్వామికి గిట్ట బట్టలు ధారిస్తాంటే మా తాతయ్యమన్నాడు. అయ్యగారు ఇట్లా కదా అయ్యగారు ఇట్లా ధరియండి అని చెప్పిందంట.
ఆ.
నువ్వు నాకే చెప్తావ్ అని ఇట్లా నూకేషిండంట.
ఆ.
నుకేతే చారి కింద పడితే తొంటి ఇరిగిందంట తొంటి.
ఆ అయ్యగారు ఏమన్నా పెట్టుకున్నాడా పైసలు.
ఇప్పుడు మా వాళ్ళక్ ఫోన్ చేస్తే పైసలు ఇంక మయ్ ఎత్తట్లేదంట ఫోను.
ఆహ.
మీ నాన్నది తప్పు ఉన్నది గా అని మాట్లాడుతున్నాడంట అయ్యగారు.
హుమ్.
పోలీస్ కేసు పెడతాం అది ఇది అని అంటున్నారు.
అ.
అయ్యగారే పెట్టుకోవాలె లేకుంటే వాడేడ పెట్టుకుంటాడు ముసలోడు.
అదేగా.
అ
ఉహు.
ఇంక మన ఎవరు వాని ఇంట్లో పది రోజులు వాళ్ళ ఇంట్లో పది రోజులు అన్నారు గాని.
మీ అమ్మమ్మ తాత కదా మనం ఒక్క ఒకసారి పోయినం.
ఆ.
తాతగాదర ఒకసారి మనం పోయినాం కదా. మీ అమ్మమ్మ వాళ్ళ తాత కదా అంటాన.
వాయిస్ బేక్ అయితాంది వాయిస్ బ్రేక్.
మీ అమ్మమ్మళ తాత కదా మనం ఒకసారి పోయినాము.
ఆ.
హలో.
ఆ ఆ.
హలో.
ఆ చెప్పురా.
మీ అమ్మమ్మ వాళ్ళ తాతగా అంటనా.
ఆ మా అమ్మ వాళ్ళ నాన్న.
ఆ. నేను చెప్పేది అదే మీ అమ్మమ్మ వాళ్ళ తాత అంటే గదే ఇగ అమ్మమ్మ సైడ్.
ఆ.
హూమ్. ఎప్పుడు పోతావ్ రేపుపోతావా
ేపు మామలు పోదా పోదాే మక్సిమం పోదాక
ఉ
ఎటేండే తెల్వదు సిచ్యువేషన్
ఉహ ఇలా ను్వు పోదనే ట్రిప్పు ఇట్లా పోదాంటే ఎండలు బాగా కుడతాని బాగా
ఈ ఎండ పో కలిచ్చిపోతేండ
అదే అ సౌము పోతే పోతే ఇప్పుడు కొత్తగా ఒక పార్క్ పడ్డది కొత్తలు కూడా పార్క్
ఆ ఆ
ఆ ఆడికి పోవాలని చూత్తన్నాం
ఉ
ఎంట్రీ ఫీజు వంద రూపాయలు
ఎండకు జర్నీ చేయ్యాలంటే మన వాళ్ళ కాదు బ్రో
మా ఇంటి కానుంది పది కిలోమీటర్ లా
మీ ఇంటి కాంచి పదంటే ఇక్కడి నుంచి నలభై పడతాది ఇదిగా
నలభై రాదు ముప్పై వత్తది అటున్న పోవాల మంచిగా ఉంది అక్కడ నేచర్ బాగుంది
అవి వేరు
ఎవరు పోలే చూసినా రీల్స్ లో చూసినా సర్చ్ చెత్తే మా ఇంటి కాంచి చాలా దగ్గర ఉన్నది
ఆ
ఉమ్ పోవాలనుకున్న టౌన్ కి నీ మాట
ఆహా
ఉ నువ్వు కూడా పోదాం అని నేను అన్నా సరే అన్నది
ఉహు
ఇంకేం సంగతులు మరి పెళ్ళి ఉందాన్నావు పోతాన్నావు
ఇ ఇప్పుడే కాదు ఐదో తారీకు పోల పోతే మా తాత కాడికి పోయి అటే చూసుకుంటూ పోవచ్చు
ఉహు
ఉ ఉ
ఉ మళ్ళా రేపు మీ డాడీ ఏంటి దగ్గర ఉంటాడు
ఆ
రేపు మీ డాడీ ఇంటి దగ్గరనే కదా
అద్దంకాలే
రేపు మీ డాడి ఇంటి దగ్గరనే కదా అంటున్న
ఆ ఇంటికాన్నే
ఉహు సాన్సారిలో ఫోన్ చెత్తన్నా అడ్మిషన్లకి ఇట్లానా
ఏ లేదు కాలేజ్ లో రేపు పొద్దున
ఉహు
ఆరు ఎత్తలేడు
నాకు మోన్న చేసిండు
అయితే నేను జాంపెళ్లికి వెళ్ళినప్పుడు చేసిండు అయితే నేను మొన్న స్కూల్ పోయినట్ పెళ్లి ఏమో తెచ్చుకుంటాది
ఉ పోయినావా
ఆ పోతే
పోయినారా
చాలా రోజులయితాంది పోయి
నేవేడున్నావ్
వన్ మంత్ అయితాంది.
ఉమ్ నేనేడున్న అప్పుడు
ఐ డోంట్ నో అజయ్ కాంతోని ఉన్నవు కావచ్చు
ఉహు
అయితే నీకు ఒక ముప్పై స్టిక్కర్లు ఇత్తార ఆడళ్ళకు అతకు పెట్టయా అయి అన్నడు.
ఉమ్
ఓకే సార్ మా అబ్బాయి వచ్చినంక ఫోన్ చేసిండు, ఇప్పుడు జాను పెళ్లి కాడిన్నప్పుడు
ఉమ్
ఫోన్ చేసి ఏడున్నవ్ అంటే, ఇదే నా నెంబర్ అంటే, ఆ కొత్త సెల్లు తీసుకున్నవు అది అని అట్లాడిండు.
ఉమ్
అవునన్నా ఉంటే జూడరాదు మళ్ళా సరే సార్ అని చెప్పి కట్ చేసిన
ఉమ్
మళ్ళా చేసి ఏనా అడ్మిషన్ ఉంటే జూడురా స్కూల్ పడిపోతాంది, స్ట్రెంత్ తక్కుపోయినా అని మాట్లాడిండు.
ఆహా
ఆ సరే ఓకే ఓకే సార్ ఒకే సార్ అని అన్న
ఉమ్ నను జాన జెబితా అంటాండు బీటెక్ ఏదైనా మంచి కాలేజీలో జాన్ తవయన్ ఏశిన్ మొన్న
ఇద్దరు ఇప్పటికే ఇంటరు
ఆయన జాయిన్ చేపించి నాను కాదాల మా ఊరు అన్నా కూడా ఉన్నాడు ఒక అన్నా.
వయిస్ బ్రేక్ అయితాంది బ్రో
అల్ల మాఊరు అన్న గుడ ఉన్నడు. బన్నీ వాళ్ళ అన్న హలో హలో హలో హలో హలో సరేలే మరి ఉంటాన్న